హలో చెప్పండి ఆ గుడ్ ఈవనింగ్ చె పండి
బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా అండి
చేస్తున్నారండి
ఆహా ఏం లేదండి ఖాళీగానే ఉన్నా మీరేం చేస్తున్నారండి
సాయంత్రం
మ్మ్ తాగానండి. ఇంతకు ముందే తాగేసాను.
అవునా ఆ తాగినమండి అయితే మీస్ సైడ్ వాతావరణం ఎలా ఉందండి.
మా సైడ్ వాతావరణం మార్నింగ్ కొంచెం కూల్గా ఉంది కానీ. మ నైన్ నుంచి ఫుల్ ఎండాలు కొడుతున్నాయండి మా సైడ్.
అవునా మా దగ్గర కూడా అలానే ఉందండి. ఎండలు బాగున్నాయ్
అవున్
చాలా వేడ్ వేడుంది. స్ సంవత్సరపు అయితే
డి ఇప్పటి నుంచే ఎండాకాలం చాలా అయిందండి. బాగా వేడ్ బయట అ తే మధ్యాహ్నం టైం అస్సాల ఎల్లకండి.
అదే పిల్లలు చాలా అలిసిపోతున్నారెండకి. స్కూల్కెళ్ళొచ్చే వరక్ మ్మ్ ఈ సంవత్సరం వర్షాలు కూడా సేమ్ అలానే ఉన్నాయండి. ఎక్కువ ఉండే వర్షాలు అదే విధంగా చ్ చలి కూడా ఎక్కువ ఉండే. సేమ్ యాజ్ ట్ టీజ్ ఎండక్ గూడా చాలా ఎక్కువ ఉన్నది. స్టార్టింగ్ ఏమో వర్షాల్ పడక పంటల్ నాశ్నం నా
ఏముండద్ నష్టం జరుగుతందాండి హ్మ్ టైం సిట్యువేషన్స్ అన్ని కాలాలు చేంజ్ అయినాయి. వర్షాకాలం, వర్షం పడతలేదు. ఏ చలి కాలం చ్ చలి ఉంటలేదు, ఎండాకాలం ఎండ ఉండలేదు. అది ముంద్ ముందు వెనుక, ముందు వెనుక వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం మారీ డేంజర్ గా ఉంటుందండి.
అవునండి. ఈ సంవత్సరం అయితే ఎంట మరీ టూ మచ్గుందండి. ఏపేల్ లో ఉండాల్సిన ఏండా మార్చి లోనే వచ్చేసింది. మా సైడ్ అయితే మా దగ్గర అయితే థర్టీ నైన్ డిగ్రీస్ లో ఉన్నాదండి. ఇప్పుడు ఎండా
అవునా అండి మా సైడ్ అయిత్ తే ఇప్పటికే చాలా ఇప్పటి గూడా అది ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉందండి. ఈ ఈవినింగ్ టైమే ఇంత ఉంది. హ్మ్
హ్మ్ హు ఇప్పుడు ముందచ్చే ఫెస్టివల్ ఏంట నెక్స్ట్ ఉగాది ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకుంటారండి మీరు ఊహు
మేము ఉగాది ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా జరుపుకుంటాము అండి మా ఏరియాలో ఉగాదిని కొత్త సంవత్సరంగా అంటే
ఆ అవునండి మా దగ్గర కూడా అట్లానే కొత్త సంవ స్తరంగా భావించుకొని మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం అండి మేము కూడా
ఎలా చేస్తారో చెప్పండి ఒకసారి
మే మా అండి యుగాది ఉగాది రోజు అందరం కొత్త బట్టలు కొనుక్కుంటాం అండి కొత్త బట్టలు వేసుకుంటాం ఆ రోజు
ఓ
ఆ దాన్ని మా దాంట్లో అయితే ఏమంటారు వా ఆ మేము ఆ రోజు అయితే పొద్దున మార్నింగ్ లేసి ఇల్లు వాకిలి కడిగేసి జొన్న గట్క వండుకుంటామండి దాంట్లో తోటకూర ఉంటే తోటకూర లేకుంటే కారము అంబలి కాస్తం అ రోజు మార్నింగ్ పొద్ పొద్దున ఆ చేన్ కి ఎళ్తామండి చేన్ కి ఎళ్ళేసి అక్కడ పా అంటే చెట్లు ఉంటాయి కదండి ఎ ఎండిపోయిన చెట్లు వాటిని కొట్టేసి వాటికి మంట పెట్టిస్తాం ఒక గొడ్డలు తీసుకెళ్తాం దాని తోటి కొట్టేసి మంట పెట్టిస్తాం తర్వాత మళ్ళా ఆ గొడ్డల్ని ఇట్లా ఉల్టా పెట్టేసి దానికి పూజ చేస్ స్తాం అండి పసుపు కుంకుమ అగరబత్తులు అన్ని పెడతాం కొబ్బరికాయ కొడతాం అందరు నైవేద్యంగా తీసుకెళ్ళిన జొన్న గట్టక పెడతాం అండి అవన్నీ పెట్టేసి తర్వాత మళ్ళీ ఎళ్ళిన వాళ్ళందరు అంటే ఒక ఫ్యామిలీ నుంచి వెళ్తరండి ఆ ఇప్పుడు మా ఆయన ఎళ్తారు పిల్లలు ఎళ్తారు వాళ్ళందరూ భోజనాలు చేసి వస్తారు మార్నింగ్
అవున అక్క
ఆ మధ్యానం వచ్చేసరికి ఇదేమంటారు బొబ్బట్లు చేస్తామండి బొబ్బట్లు గారెలు పూరీలు స్వీట్ ఐటమ్స్ ఇట్ల అన్నీ చేస్తామండి ఇంకేంటంటే ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తామండి మేము దాంట్లో చేదు పులుపు కారం ఒగరు అన్ని రకాలు వేస్తాం అండి అది ఏంటంటే ఇంకా మామిడికాయలన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాం నెక్స్ట్ ఏంటంటే వేప పూవు వేస్తాము చింతపండు పులుస వేస్తాము కొంచెం కారం కొంచెం ఉప్పు బెల్లం ఏస్తామండి ఇవన్నీ ఏసి కొంతసేపు కలిపి పక్కన పెట్టి తర్వాత మంచిగా పానకంలాగా అయిన తర్వాత మళ్ళీ దేవు కి నైవేద్యం పెడతామండి ఇంకా ఆ రోజు మామిడి తోరణాలు కడతామ్ పాయసం పెట్టిన తర్వాత అందరికి ప్రసాదం గీస్తామండి
చాలా బాగా జరుపుకుంటారండి ఇంకేం చేస్తారండి
బొబ్బట్లు జేస్తాం అండి మీ దగ్గర ఎలా చేస్తారండి
మాకాడ పల్ మా ఊర్లలో జరుపుతారండి ఉదయాన్నే లేసి మొత్తం తల స్నానాలు చేస్తారండి కొత్త బట్టలు ధరించి మాకాడ గూడా ఇప్పుడు కొత్త చేడ్లు పట్టినా గానీ చేడ్లు చేస్తున్నా గానీ సేమ్ అదే ప్రాసెస్ లో మాగాడ ఆరుకునుడు అంటారండి వారుకుంటారు అంటే మా ఏరియాలో దాన్ సంతారు అక్కడ వెళ్తాం మేము కూడా వెళ్ళేసి చేన్ లో అందే పోయిన సమత్సరం వేసిన పంట ఉంటాయి కదా అండి దానిలో కొన్ని కొంచెం సా అంటే పంటని స్టార్ట్ చేయడానికి చేనుని సాఫ్ చేయడానికి స్టార్టింగ్ అన్నట్టు అది లేకుంటే వేరే రోజు అయితే అయితే మేము అంటే పురోహతి ఇలను అడిగి డేట్ చూపించయాల్సి ఉంటదండి అందుకే ఉగాది ఈరోజు అయితే వర్క్ చూపెట్టాల్సిన అవసరం లేదనేసి ఆ రోజు మేము పూజయి సేమ్ వంటకలున్ని చేసేసుకొని జొన్నగట్క పెరుగు కాని మళ్ళీ ఇష్టం అంటే అన్ని వంటలు అన్ని చేసుకొని పిండి వంటలు చేసుకొని మేము ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్తామ అండి అక్కడ వెళ్ళసి ఆ రోజు అంటే చేనుని సాప్ చేసడు స్టార్టింగ్ అన్నట్టు కొంచెం చాఫ చేసి మళ్ళీ అక్కడ పూజ చేస్తాం పూజ చేసేసి అందరం కలిసి మంచిగా అక్కడ తీసుకుపోయిన మా వంటకాలన్నీ మేముందరం కూర్చొని అక్కడ తినేసి మళ్ళీ అక్కడ కోడిసేపు ఆ ఆహ్లాదంగా గడిపి మళ్ళీ అక్కడినుండి మేము ఇంటికి వస్తామండి ఇండికొచ్చిన తర్వాత పూర్ణం గారెలు చేస్త స్తే మండి
ఏం పూర్ణం గారెలు చేస్తారంటరి
కందగడ్డ ఉంటదండి కందగడ్డ దానిలో చక్కెర వేసేసి ఆ చనగపప్పు పానీ బెల్లం ఇట్లా కలిపేసి ఏదైనా
అంటే మీరు కందగడ్డాల చేస్తారా శనగపప్ప చేస్తారా పూర్ణలు
ఒ ఐటమ్స్ చేస్తాం అండి ఒక్కొక్క సంవత్సరం కందగడ్డలే చేస్తాం ఒక సంవత్సరం ఇట్ శనగ పిండించి పప్పు కపి చేేస్తామండి చేసేసుకొని గారెలు బూర్లు చేసి మంచిగా ఇం ఇంట్లో వాళ్ళందరం ఒకటే జాగలో కూర్చుని మంచిగా మేము అరటాకులలో వడ్డించుకొని మరించిగా తింటామండి మళ్ళీ ఆ రోజు సేమ్
కొత్త గారెలు చేస్తారా అండి
ఆ మా టైంకి ఆ టైం కు లే ఉన్నాయండి ఉంటే మాత్రం అవి కూడా చేస్తామండి
అవునా
అంటే సిచ్యువేషన్ బట్టి అంటే సీజన్ ఉంటది అప్పుడప్పుడు మాకు అంటే ఎన్నకాలంలో సరైన కాలం పంటలలో ఉంటే మేము అది కూడా చేస్తాము
ఆహ
కొత్త సంవత్సరంగా భావించి మా ఏరియాలో పురోహితుడు వస్తాడండీ కొత్త పంచంగాన్ని ఓపెన్ చేస్తాడు మొదటి జాతకం ఎట్లా ఉంది ఈ సంవత్సరం వర్ష వర్షం ఇలా ఉంది మొత్తం అన్ని వాత వాతవరణ ఎలా ఉంది
జాతకం చూయించుకుంటార అండి ఈ సంవత్సరం ది
ఆ చూ చూయించుకునే వారు చూయించుకుంటారండి సంవత్సరం సంవత్సరం ఎలా ఉంది
హు మీ పేరు మీద చూయించుకుంటారా మీరు మీ ఫ్యామిలీ మీద పేరు మీద
మా ఫ్యామిలీ వాళ్ళందరు కూడా అందరి పేర్ల మీద ఎలా ఉంది అనేసి మొత్తం చూయించుకొని సంవత్సరం సం సంవత్సరం ది ఎట్లా ఉన్నారు అనేసి మోత్తం చూంచుకుంటాం అం
గుడికి ఏళ్లుతార
ఆహా లేదండి మేము ఇంటికానే పూజ చేసుకుంటాం అండి ఇంట్లో అందరం కలిసి అందరం మంచిగా ముచ్చట్లు ఆడుకుంటా ఒక పండగ వాతావరణాన్ని భూ వాతావరణాన్ని మంచి ఆస్వాది ఇస్తమండి
అవునా మీరు మామిడితోరణాలు అవి ఇవి కడతారా అండి
ఆ మేము ఆల్రెడీ కడతాము అండి మామిడి తోరణాలు కడతారు మా ఇంటి వాళ్ళు ముంగట ఓ మా గుమ్మాలని మంచిగా కడిగేసి పసుపు తోటి రాసి కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తారా అండి మొత్తం అలుకులు చల్లి మొత్తం పేడ తోటి అలుకు జల్లుతారు బయట ఇంకా పూజ గదీని కూడా మంచిగా పువ్వుల తోటి ఆ మామిడి తోరణాల తోటి అలంకరించి పూజ దీప దూప నైవేద్యాలతో మంచిగా పూజలు చేస్తారండి
అవునా మేము కూడా సేమ్ అలానే చేస్తా ఎస్తాంమండి కలర్ లా ముగ్గులు వేస్తాం రంగుల ముగ్గులు ఇంకా మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది కాబట్టి చాలా మంది మా మమ్మల్ని మామిడి కాయలు అడగడానికి వస్తారండి అందరికి ఇస్తాం మళ్ళి మామిడి ఆకులు తీసుకెళ్ళి నీకి వస్త వస్తారు అందరికి ఇస్తాం అందు చాలా ఆహ హలో
ఓకే చెప్పండి హలో
ఆ హలో
హలో
ఆ వినిపిస్తుందండి ఏంటి హు పిల్లలు స్కూల్ కి కెళ్ళి వచ్చారా అండి
ఓ వచ్చారండి మీరు ఉగాది గురించి చాలా బాగా చేప సరే అండి
ఆ మీరు కూడా చాలా బాగా చెప్పారండి ట్యూషన్కి వెళ్తారా మీ పిల్లలు
ఆ ఈ సాయంత్రం టైం స్కూల్ కెళ్ళి వచ్చిన తర్వాత ట్యూషన్ కేళ్తారండి
అవునా
యెల్తారు
ఓకే ఇంకా అండి
ఆ సరేనండి
ఆ ఆ నెక్స్ట్ ఉగాది తర్వాత ఇంకేం చేస్తారండి
ఉగాది తర్వాత మళ్ళీ ఉగాది తర్వాత మాకు మళ్ళీ శ్రీరామనవమి ఉంటదండి మళ్ళీ పదె ఆలోవిల్చు ఉ
కళ్యాణానికి ఎళ్తారా అండి శ్రీరామనవమి
సరేనండి పది నిమిషాలు టైం అయిపోయింది
ఓకేఅం అండి మాట్లాడినము గలై థ్యాంక్ యూ అండి